హాయ్ అండి ఎలా ఉన్నారు
బాగున్నాండి మీరు బాగున్నారా ఏం చేస్తున్నారు
ఏముందండి ఏం లేదు ఖాళీ మీరేం చేస్తున్నారు
ఏం లేదండి ఖాళీ టిీ తాగారా స్నాక్స్ బ్రేక్
ఆ తాగామండి అప్పుడే పిల్లలకు పాలు తప్పించాను నెను టీ తాగాము
ఉహూ అవునా
మీరు తాగారా అండి
లేదండి ఇప్పుడు ఆయన తిన్నానండి ఫోర్ ఓ క్లాక్కిి కొంచెం ఆకలేసింది అద్యనం లేట్ గా తినలేదు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ తినేసరికి
ఆహా అంటే డైలీ ఎంత ట్యామ్స్ తింటారండి మీరు
డైలీ ఓన్లీ సిక్స్ టైమ్స్ డే అండి
ఆ
ఓన్లీ సిక్స్ టైమ్స్ పర్ డే
అంతా తక్కువ తింటారుా అండి ఒక్కరు టెన్ టైమ్స్ తింటుంటే
పర్లేదండి ఇట్స్ ఇన్నఫ్ అండి మోర్
అంతేనా ంత టైమ్స్ తినడానికే మాకు టైం సరిపోతలేదు మీరు సిక్స్ టైమ్ ఎట్లా తింటారండి.
మనకి ఏం పని లేదండి ఖాళీ గుర్జ్ తింటాం ఇంట్లో అంతేనండ ఉ అవునండి అంతే ఏం లేదు సినిమాక కెళ్దాం అనుకుంట అండి
ఆహా ఎప్పుడు నైట్ షోకా అండి
అవునండి సెకండ్ షోకి అండి ఫస్ట్ షో వద్దు ఫస్ట్ షో ఆల్రడి పడియింది కానీ లేట్ అయిపో పిందనా
అంటే సెకండ్ షో అంటే మళ్ళ టైమింగ్స్ సన్ని నైన్ టు టువెల్ నైట్ టైమ్ లో వెళ్తే పేరెంట్స్ ఇట్లా ఎమ్ అనరా అండి
ఈ పేరెంట్స్ పర్మిషన్ అడిగి కింద మీద పోర్లి పోవాలండి.
ఉ హు అంత నైట్ టైమ్లా మీకు దగ్గరనే ఉందండి సి
ఆ దగ్గర్నె ఉంద్ జస్ట్ అఫ్ కిలోమీటర్ అంతే అండి
అంటే ఒక్కడివే వెళ్తారాండి అవరన్న ఫ్రెండ్స్ వస్తా
లేదండి ఉన్న ఉన్నారు దొంగ బడుకు సమన్ చూసారా అండి
ఆహా ఫ్రెండ్స్ ఉన్నారా ఆహా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఉంటే ఏం కాదులెండి వెళ్ళేస్ రావచ్చు గానీ ఒక్కడివే అయితే మరి ఇబ్బంది అయితది కదా.
ఆ మొక్క వెళ్ళాలెండి నైట్ టైమ్లా అస్ తలే ఇయ్యాల ఫెస్టివల్ అండి
ఉ అదే అదే అండి ఎవరన్న ఫ్రెండ్స్ ఉంటే యేళ్ళండి పర్లేద్ కానీ ఎవ్వరు లేకుంటే ఒక్కడివే అయితే వెళ్ళకండి ఇబ్బంది పడతారు మళ్ళ నైట్ టైమ్ లో
ఊ ఈ మధ్యలో ఫ్రెండ్స్ కూడా నమ్మటాట్ల లేరండి రోజులు
అవునండి ఫ్రెండ్స్ కూడా మరి దార్ణంగా తయారవుతున్నారు.
ఊ అందుకేనండి మీరు కూడా వాళ్ళ నిమ్మకండి అండి ఫ్రెండ్సు అంటే ఉంటారు పర్లేదు గానీ వద్దండి.
సారు ఉవ్
ఎంతలో ఉండాలో అంతలో ఉండ్లే అండి హహా ఉహు ఇంకేం తిన్నారా మంచ్ ధనం
ఆ తిన్నామండి
ఇవాళ ఫెస్టివల్ అండి ఇంకే ఎట్లా?
ఇంకా ఫెస్టివల్ కాబట్టి బయటికెటు వెళ్ళ మండి.
అవునా?
మామూలుగా అయితేనే బయటికి వెళ్తాం ఏదనా షాపింగా. ఆ నిన్న వెళ్ళి పిల్లలకి తీసుకొ తీసుకున్నానండి.
ఎంత? ట్వంటీ థౌజన్ అయ్యిందండి.
మ్! అంతా పెట్టంలేండి బడ్జెట్.
జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ అంటే త్రీ థౌసండ్ తీసేస్తే ఇంకా సెవెంటీన్. థౌజండ్ షాపింగ్ చేసారు. త్రీ థౌజండ్ ఉన్నాయి.
ఆ ఏలని? అంటే అదే లేండి ఏం లేవు.
హ్మ్! హూ! అట్లా జోగా అన్నానండి పర్లేదండి పర్లేదు మన ఉంతలో మనం చేసుకుం. కావాలండి.
అంతే! ఆ పిల్లలకు ఇక పండగ లేదు అనకు. చెప్పకుండా తీసుకోవడం వాళ్ళ వరకు.
ఆ అట్లా! మరి ఎటైన ఎళ్లకపోయనుండు బయట కొంచెం ఈవినింగ్. టైమ్ంలో బాగుంటుంది కదా వ్యూ ఇప్పుడు.
ఇక, ఇప్పుడు పిల్లల తోటి ఈవినింగ్ టైమ్ లో వెళ్ళడం చాలా కష్టం అండి నైట్. మనం సింగర్ అయితే ఆ వెళ్ళినా ఏం కాదు. మనం వెళ్తే మనతోటి పిల్లల్ని ఎప్పుడు ఎత్తుకోనే తిరగాలి. మళ్ళా
మళ్ళా ఇగ చూస్తే మళ్ళీ అది ఇదని ఏడుస్తారు వాళ్ళకాన.
చిన్నబాబు అయితే ఇంక ఎక్కువ. నిన్న వెళ్తేనే ఏది చూస్తే అది కావాలని ఏడుపు కాయి, ఐస్, జ్యూసు అని.
ఫ్రూట్స్ మార్కెట్ నుండి వెళ్ళాము, అ అక్కడ ఫ్రూట్స్ చూసి అన్ని కాయి, ఆకాయి, ఈకాయి. కాయ, ఆకాయ అన్ ఆ తీసుకున్నాం తీసుకోకపోతే వ్ ఉకుంటాడా!
ఓ గాడ్. ఏదో ఒక కాయ తీసుకోవాలి ఆ కాయి ఈకాయి అన్ని కాయలు తీసుకోవాలి కదా.
బననా, గ్రేప్స్. చే అ పిలుసు.
మ్!
ఆ తీసుకున్నాం. ప్రోమగనెటు, అవి తీసుకున్నాక ఇంటికి వచ్చి రావడమే ఆలస్యం అవే కట్ చేసుడే తినుడే
అట్లనే ఉండాలండి హుషారు ఉండాలి పిలగాళ్ళు
ఉ మా పెద్దోడు చాలా సైలెంట్ లేండి ఎక్కువ తినడు
ఎవరింట్లో పెద్దలు సైలెంట్ అండి ఎందుకో మరి అది దేవుడు అ ట్లా పెట్టాడ మరి ఎట్లానండి అ
ఫుడ్ అసలే పోదండి ఆయనకు మెయిన్ అన్ని కుక్కాల పట్టి చిన్నో డేమో మనకు అవసరం లేదు అది లేకున్నా గుర్ తినేదాక
పక్కన లేదండి మరి సౌండ్ అసలు పిల్లలు పడుకున్నారా
ఆ లేదండి మా మా మమ్మీ తీసుకొని వెళ్ళింది ఒక దగ్గర ఉండలేడని లో ఆ లోపలి తీసుకెళ్ళి డోర్ పెట్టేసింది ఉ ఉ కదా చిన్న ఏమంటారు మేము చెల్లర్లో ఉంటాము చుట్టూ మొక్కలు ఉన్నాయి చిన్న చిన్నవి అవి
హ్మ్మ్
ఊక మొక్కలం బికుతాండు వాడు లేకపోతేనేమో కార్లు ఇడ పార్కింగ్ పెట్టిరు అ వాటికి ఏమన్నా ఒకటి చెప్పండి
ఓ ఒద్దండి వాళ్ళు ఏమన్నా అనుకుంటారు వాళ్ళు ఏమన్నా అంటారు
కార్ పైన టాయిలెట్ పోసింది పొద్దున
వావ్ క్లీన్ చేస్తా చిన్నోడ అండి చిన్నోడే చేస్తారండి
మళ్ళా వేరే పని చేస్తున్నారు మళ్ళా వస్తారు
హ్మ్మ్
హూ
హ
ఎందుకు లైట్ ఆఫ్ చేసినా ఆ
మీ పెద్దోడు అండి
ఆ ఇద్దరు వచ్చారండి మళ్ళీ డోర్ తీసుకొని
ఆాఉహూ
ఒక దగ్గర ఉండరు దోమలు ఉన్నాయి లోపలికి వెళ్ళండి చెప్పిన మాట ఇం క అన్నయ్య పో పోటి ఇం కు లేదు తీసుకో
పింకో అండి
ఆ స్వీట్ నేమ్ అంత టింకు
ఆ పేరు బలే ఉంది అండి టీంకు
టీంకు
పింక్ మ్ హు హు
మీ కాఇందా అండి మ్యారేజ్
కాలే దండి నెక్స్ట్ ఇయర్
నెక్స్ట్ ఇయర్ చేసుకుంటావ లవ్ మ్యారేజ్ హ అరేం్
లవ్ అండి
లవ్ మ్యరే జేనా ఇంట్లో యాక్ క్సెప్ట్ చేస్తార అండి మరి
చె్యారండి
చేయ్యరా
కష్టమండి అది
మరి ఇంట్లో యాక్సెప్ట్ చెయ్యంది చేసుకుంటే పేరెంట్స్ ఊకుంటారా అండి
ఇగ ఎం చేద్దామండి ఎం ఎందుకంటే ఇష్టమైనోళ్లను చేసుకుంటేనే కొంచెం ఉంటదండి వేరేటోళ్ళ మీద ఇగ ఇగ అందరు అందర్ ట అట్లానే అంటర్లే కాని కొంచెం
వచ్చింది ఉంది ఆ ఉన్నా సిిల్వల్నా పిలవాలింట పిలుస్తా వన్ మీనిట్ తమ్మి పక్కన అక్క వేస్తుంది ఏ తెలు హు ఇంకా హలో హలో హలో హలో
ప్పండి ఆ ఉన్నానండి బయ్ జెమన్నారు కదా
ఆ కొంచెం మమ్మి నెవరో పిలువమంటే పిలుస్తున్నాను
మ్ హు
హు
మీ సార్ రాలేద అండి ఫెస్టివల్కి
రు ఇగ ఇంత లాంగ్ అని రారండి
మ్ హు
ఆయన వచ్చుడే కష్టం ఇంగ ఇంత లాంగ్ ఉంటే ఇంగ అసలే రాడు
దగ్గరున్నప్పుడు వచ్చార అండి ఏమైనా
ఆ ఏదో ఎప్పుడో ఒకసారి అయినా ఇష్టం బట్టి ఇగ టైమ్
మూడ్
అ మనమగాన్ని అంది ఇష్ట ఇప్పుడు ఒక వైరల్ అవుతాను చూడండిఓ వీడియో ఆ వా తనికి వేరే ఎఫేర్ ఉందని ఫోన్ చూడడం అళ్ళనే చంపేశారని అంటారు వరకట్నం అని అంటున్నారు
అవునవునానాహా
ఫోన్ అడిగినంత మాత్రాన గొడవ పెట్టుకున్నాడు
అ మీ పాపం అది
మ్యారేజ్ అయి వన్ ఇయర్ అయితని ఫోన్ లాక్ెండ్తో చెప్పవా నాకని అని గొడవ పెట్టుకుంది
మరి బయట సోషల్ మీడియా మిలలో సొసైటీలో చాలా దారుారణాలు అవుతు నేను
మాకు మ్యారేజ్ అయ్యి ఇన్ ఇయర్స్ అయితేాని ఎప్పుడు అడగలే అంత ధైర్యమే చెయ్యలే
అంటే అడుగుస్తే మళ్ళా వద్దులేండి ఇక ఇప్పుడు
అమ్మో మల గడు అయితే
పిల్లవాళ్ళు ఉంటున్నారు అద్
పర్లేదు నాకు అవసరమే లేదు ఆ ఫోన్ ఫస్ట్
మీరు మీరు మంచిగు ఉంట అయిపో కదా అండి
ఆ అలాని బెలువకున్నా ఏం కాద అని సైలెంట్ పోకున్నా
అ
హ
అగవండి మీ చిన్న బాబా
ఆ
ఎంత అండి ఉండాల ఎట్లా సైలెంట్ గాని
కొన్ని రోజులు మన టైమింగ్ వచ్చినప్పుడు మనం కూడా ఆడిస్తాం మాట
ఇ అద ఎంటడ వస్తుత అంటకా
పిల్లల పందక అయితే వస్తుది మన చేతిలో కూడా వస్తుది
అందరు కలిసి ఉంటారుంటే మీరు ఫ్యామిలీ వాళ్ళు కావున
ఇకా వచ్చిన అద ఎక్స్మెంట్ అయిపోతామండి కామని ఇంట్లో నేనే పెద్ద కోడలుండి ఇంకా మా మరదు ఉన్నారు మ్యారేజ్ ఇ
అప్పుడు వస్తే అప్పుడు ఆ జాయింట్గాస
ఆ అప్పుడు ఆ ఇక అప్పుడు తెలుస్తుది తను వస్త వస్తే నీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అంత జాయింట్టే
ఆహా ఐ థింక్ చి చిన్నోడా అండి మీ మరిది
చిన్నడు ఏం లేదండి ఇయర్స్ ఉన్నాయి మ్యారేజ్ చెయ్యాలి
చెయ్యలే అండి పర్లేదు వస్తది కావచ్చు అండి
అంతేనా చేసుకుంటా ఆ టున్నాడు ఈ మధ్యల గుడా చూడాలి మరి లవ్వా అరేంజ్ అనేది తెలవదు మనకు చూస్తున్నాం చేయాలనేసి అనుకుంటున్నారు ఓకే ఓకే నెక్స్ట్
ఓకే అండి
న